ఏ తెలియదు సిక్స్ మా సిక్స్ మీట్ర్స్ ఏ మాట్లాడినం అంతే
ఏ నేను మాట్లాడుతూనే ఉన్నా అసలు ఏమైందబ్బా మాట్లాడతలే అని చెప్పి చూస్తే కట్, దానికి ఏదో ఎండ్ రేటింగ్ వస్తే లేదు నీట్లు నా ఫోన్ అసలు నేను ఎందో పై గోడని చూస్తున్నాను నేను
ఉమ్ షట్ మాన్ నైట్ మెసేజ్ పెట్టనవ్
ఏమని
ఏ నగ్ తెల్దయి డేటా ఎవ్రివన్ పడింది
నేనేం పెట్లేదబా
మరి
నేన్ ఏం పెట్లేదమ్ మ తలే
మరి ఎట్టు వచ్చింది ఆ మెసేజు
నాదేబి నేనేం పెట్లేద్
హ
నేనేం పెట్టలేదు
మరి ఎట్లా వచ్చింది
నాక్ తెలీదు హ్మ్ హ్మ్ ఎందుకు నన్నీ తిట్టినావ్
ఎప్పుడూ
ఆ రోజు ఎందుకు తిట్నావ్
ఆ రోజా రాంగ్ నెంబర్ లో ఉంటి
హ్మ్
రాంగ్ నంబర్ లో ఉంటి
అంటే
అవునమంటే కోపం
నీ కోపమే
హు
హ్మ్ ఏ ఉండ్ ఒక్క నీ అమ్మా ఊకే
ఆ
నేన్ మంచిగా మాట్లాడుకుంటున్న చెప్పు
చెప్పు
ఆ చెప్పు చెప్
ఏం చెప్తున్నావ్
ఏమైందంటే నీ నిన్ క్యాంటీన్ గురించి ఆష్ ప్రియాణంకుల్ పోతే టూ బిర్యానీ ఇప్పిస్త డే అని చెప్పి
ఆ
చెప్పినాన నేన్ చెప్పేది న్ అతను మొన్న ఏమంది న్ టే మస్ లో ఉన్నప్పుడు నేను మెస్ తినేసి వస్తున్నామా ఇద్దరం వాళ్ళు అక్కడ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ బుక్ ఉన్నింది పిలిచి రాయమని చెప్పిర్రు నేను రాష్ నను రాస్తే ఏ అతను మెసేజ్ చేసిండు సాయి అంకులే అంకుల్ వాట్సాప్ కాల్ చెతున్నాడు నేను లిఫ్ట్ చెత్తలేను ఆ అయితే ఆ లేదు ఆ అతనికి నెంబర్ దొరికింది మొన్న మెసేజ్ చేసి
హు హు
అతను నన్ను అతను మొన్న యానికి పోయినప్పుడు శ్రీయాన్కి పోయినా అప్పుడు దొ ఓ అన్షు ఫోర్ కాల్స్ అయిపోగొట్టిన నేనే ఆ మా ఎయిటీ రుపీస్ ఎయిటీ రుపీస్ వస్తాది లే ఆ చెప్పు ఇంకా
అతను అతనీకే అమ్మ మనకి మనవి మనకి అతనీతో మాటల ఎయిట్ రపీస్ నాకెందుకు ట్వంటీ రూపీస్ తక్కువ నేను కూడా నీ ఎంతే మాట్లాడుతున్నావు కదా
టాపిక్ నేనే కాదా మాట్లాడుతున్నేది నేను సైలెంట్ ఉన్నావ్ అందుకే ట్వంటీ తక్కువ
అబ్బా హు ఇంకా
హు చెప్పాలి
స్టాప్ పాలి రాజ ఎన్ని పేపర్స్ తెలుసా ట్వంటీ టు పేపర్స్ ఒక అసైన్మెంట్ అహ
అసైన్మెంట్ చాలా రోజులు అయిపోయింది నేను హు ఆ రాస్తాం కదా నేను రాయను రా రేపిస్త హు ఏముంటది అంటే తి ఆడు తోనేని గుచ్చి గుచ్చి గుచ్చి ఆడుగుతారు జే అయిపోయింది క్లాస్ లోకి వస్తే స్టార్టింగ్ లేండి నాకు నోరు లేండి అంటారు ఒకసారి ఏమైందంటే చూపిన ఒ ఒకసారి ఏమందంటే ఆ రోజు వండర్లా అయిపోయినంక అనుకుంటా వండర్లా అయిపోయినంక ఏ రూమ్ కాలజ్ వచ్చ రూమ్ కి వచ్చి వచ్చిన ఆ రోజు ఏద అయింది నవీను నిను తాగినం ఆ రోజునైట్ కాలేజ్ కి వెళ్ళిపోయినాం స్నానంకుడా చేయలే లేటుగా లేచినం అమ్మవారు అట్నుంచి ముందే వెళ్ళిపోయినాము ఫస్ట్ బెంచ్ ల కూర్చున్నాం నేను వాడు
ఆ మమ్ీ అప్ప
ఆ నేను ఫస్ట్ బెంచీలో కూర్చున్నాను నేను వాడు అప్పుడు
హు హు హు ఏమన్నాడే కూడా ఆ
ఇట్లో మా సార్ గాడు వచ్చి ఏం చేసాడు వా వాడు అంటే వాడు ఎప్పుడు వాడే రాస్తాడు క్లాస్ బోర్డు ఇప్పుడు వాడే రాస్తాడా ఈసారి ఏం చేశాడు. ఎప్పుడు నేను రాయాల సర్ రాపిద్దాము వాళ్ళ కొంచెం వస్తుంది కదా. నాలజ్ అనింద రాసే దాన్ గురించ్ గా ఉన్నాడు పస్టూవు నేను కూర్చున్నా. అది నా కళ్ళు ఫుల్ మూసుకుపోతున్నాయి. అంతా నాకు ఎట్లా తల నప్పిస్తుంది. ఆ స్నాడి జిలా మోమ్ కార్కొని వచ్చేసా రూమ్ క్లాస్ కి చూస్తే మో అట్లే ఏ చూసేఘరంగా ఉన్న ఆ రోజు రాత్రింతా ఏదంతా వండలో తిరిగి ఎండ ల తిరిగేసి ఎంత అది ఇది చేసి అంత వచ్చినామా.
హ్మ్
వచ్చినాక వాడి నన్ను లేప. లేపి చూస్తే వెనుకకి తిరిగి చూస్తే నన్ను కాదేమోనని నన్న అంటున్నాడు నన్నే నిన్ను పిల్ రా పిలుస్తున్నాడు. ఏం కదిరు తీస్తున్నా లేదు నువ్వే నువ్వేని చేపట్టుకున్నా నాది నాక్ రాడ్ లెడ్ సార్ చెప్ చెప్పివనికి నా రాదు నాకు రాదని, ఒక ఏం కదు అని రా రా స్టేజ్ ఎక్కికి. అందు చదిపోయిన ఉండేది అందరు చుతునారు నన్నే ఇంకా సార్ నేను తప్ప ఎవ్వరు లేరు సార్ దిగిపోయినాడు. దిగిపోయి నా బెంచ్ లో పోయి కూర్చున్నాడు ఏం చేయాలి సార్ అంట్ అంటే పెన్ తీసుకో అ దాని స్కెచ్ కూడా లేదు మనదర పెన్ తీసుకో పెన్ తొ రాయి అంత అనే సెన్సర్ బోర్డు అన్నని చెప్పేసి పెన్ సారి తీస్ సుండే నా జబ్బు తీసుకోంటే అందు చూసి నవ్వుతున్నారు అంటే సారిచ్చతే, నేను చూడ తీసుకున్నానా, నవుతుండే అని చెప్పేసి అట్లా, ఏం రాదు అంటే వాడు చెప్తున్నాడు. క్వశ్చన్ చెప్తున్నాడు క్వశ్చన్ వచ్చుది. ఇంగ్లీష్ అని చెప్పేసి ఇట్లా లెటర్ పెడితే, చెయ్యొచ్చులు పడియన్ని దా పైన స్క్రీన్ పైన హ్యాండ్ గాల్లో పెట్టి, పెన్ తో రాయాలంట నేను చేయి పెట్, చేసిన మాలు నోట్స్ లో చెప్పేసి మొత్తం ఫింగర్ ప్రిట్న్నాయి ఆ అందరు నవ్వుతున్నారు ఊరికే పెద్ద ఒక్కడ్ చూసి మరి వడు మ మరి ఎట్ ఎలా చేయాలో నాకు తెలీదు సారు వచ్చారు వాడు మల్లియరిచి చేసి పోయి కూర్చున్నాడు కూర్చొని ఏ రాలేద సార్ అంటేళ్ళీ కశ్చన్ చెప్ క్వశ్చన్ మొత్తం రాసి ఆన్సర్ చేయంటున్నాడు నాకు రాదు ఆన్సర్ చేసేకి ఈ నే ఫుల్ ముచ్ అందరు నిద్ర వస్తుంది నాకైనా రా అన్నాడు ఏం రాయాలో అర్థం కాల సరే వాడి చెప్ప, ఆన్సర్ కూడా వాడి చెప్పుడు. నేను రాస్తున్నానా. అసలేదో వాడు ఏందో సిగ్మా సిగ్మా ఏదో చెప్పినాడ్ అది ఎట్లా వస్తుంది, అంటే సెవెన్ టైప్ లో వస్తుంది అది. అయే చెప్పినాడు సెవెన్ టేబుల్ వస్తుంది. వాడు చెప్పిన నేను స్పెల్లింగ్ రాసిన. అందు నొత్తం కాసు మొత్తం నవినరు రో వాడొచ్చి అది కాదు అది కాదు ఇది అని సింబల్ చూపించ ఇప్పుడు టీటా అంట ఇట్ల ఓరి రింగ్ జీరో టేబుల్ వస్తుంది కదా అట్లనే తీట అది వాడు ఒకడు ఒకడు చొప్పున లెటరు నేన్ స్పెలింగ్ రాసేసిన అందుర్ నవినారు అక్కడే ఎళిప వాని మళ్ళ మళ్ళీ వె కూర్చున్నాడు ఇంకోటి వి రాయ్ అన్నాడు వి అంటే ఒక ఆరు వస్తుంది అనమాట అక్కడ ఆ ఫార్ములాలో వి అంటే ఆరు వస్తుంది వి రా అంటే నేను వి నే రాసినాను మళ్ళీ నోతున్నారు అందరు అందుస్
ఏ మంచి రాసినవ్ మంచి రాసినవ్ మి మమ్మీ పేరు చెప్పు
హు మళ్ళీ నవుతున్నారు రాసి రాసి లాస్ట్ మళ పె వచ్చింది ఆన్సర్ తెల్లార్లు మళ్ళీ వచ్చా చెయ అంటాడు. నా కన్నడ చరుత్రం పడుపోద భయం అయితుంది తీసే ఓపిక లేదు అసలు నాకు. అలానే చెప్పేసి ఇంకా అంతే తల పై గాల్లోకి ఎత్ గాల్లో చూస్తే చిన్నా
ఈ మనిషితో మాట్లాడితే నన్ను ఏం మాట్లాడినడు. అతనే చెప్తున్నాడు అతనే ఊ ఊ ఊ అడుకుంటుండాలి. మళ్ళా ఏమనంటే ఊఊ అంటా వంటాడు మళ్ళా.
గాల్లో చూసి గాల్లో ఇంకా మల్లికంచి చేసుకొని ఆ సార్ లెవెన్ వచ్చింది లెవెన్ పెట్టే
ఉ హ్హ్హ్ సారే నీకు దండం పెట్టినాడంటే నువ్వు ఎంత మంచి
అది అట్లేం కాదు. ఆ రోజు చేసిన పని అట్లా వాడు ఏ చెప్తు ఇం కూడా చేస్తున్న అదికూడా టూ మార్క్స్ క్వశ్చన్ ఒక టెన్ మినిట్స్ అన్నా ఇవ్వడు ఇంకా. టూ మర్క్స్ మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అ నిలబడి ఉంట మరి అట్లా ఎంలే మ్యాటర్ అంతా పరువుపోయినట్టటు అయిపోయింది. ఊరికె అందు క్లాస్ మొత్తం ఏ నవ్వుతాఊకే మరి వచ్చి అడిగిన ఓ వె అందరినీ
ఊ మంచిగా అయింది మన దాన్ని అడగాల ఇడ్ పడున్నప్పుడు చూడలేదా మరి
ఆ కాదు బీక్ష నువు మమ్మీతో మాట్లాడు పది నిమిషాలు, పది నిమిషాలు దాంట్లోనే మాట్లాడు. అయితుంది కదా బిక్ష పది నిమిషాలు మీ మమ్మీ దానిక చేయి, పది నిమిషాలు డాడీ దానికి చేయి, పోయింద పోయి అకౌంట్ లింక్ చేస్తారు పోయిందినుకో చెప్పు తీసుకొనిడతారు నన్ను. పోతే అకౌంట్ పోతే పో దాంట్లో ఉన్నది ఊ ఇంకా చెప్పే
తుబ్బో
చాపకు ఫుడ్ ఏండి మీ పావురంకి ఏం ఫుడ్ వేస్తారు?
ఇచ్చనవ్ వేరేవాల్లి కి గింజలు
ఊహ
ఊ అబ్బా ఉంది తెల్సా సెవెటీన్ హండ్రెడ్ పౌరం ఒక్కటే
నికంతా పైసలు ఎక్కువైనయా
లేదు నాకు తీసుకుంటకోద పొద్దున్న తెలిసింది తీసుకున్నట్టు
ఆ మెంటలా స్పర్శలేకుంట ఆట్లాటి కూడా కొన్ టరు ఎవడైనా
అదే గద నేను పొద్దులేషి షాక్ అయిన తీస్కొని ఏ ఏంటిది
ఆ ఏమైంది ఆ
అట్లా ఇవేండ ఇంకా
రష్మికా విజయదేవరకొండ పెళ్లి అయిపోయింది తెలుసా నీకి
అసలు వా
ఆ అవునులే మళ్ళ నీకు ఇద్దరు ఫోన్ చేస్ తరన చూడే మాలడు పెళ్ళి అయిపోయిందంటే ఆహోను ఇద్దరిని బ్లాక్ లో పెట్టినా అంట మరి ఎందుకు పెట్టినవ్
ఉ ఇన్విటేషన్ పెట్టి వాట్సాప్ లో ఫోన్ చేసి కూడా పిలిచిన
కాదు కాదు అపేక్ష దాని నుంచి నాలుగు సార్లు మాట్లాడ నువ్వు ఆపేక్ష ఒక నాలుగు సార్లు ఎనిమిది సార్లు అతుది కదా మీకు ఇద్దరికి బెస్ట్ కదా మీరి ఇద్దరు మాట్లాడుకోండి నాకు ఫ్రీ టైమ్ ఆ దన్ దానికి నాలుగు స సర్లు చేయి అది నీకు నాలుగు సార్లు చేస్తది బెస్ట్ కదా
ఆ
అది ఒక్క రోజులో అయిపో కొట్టాలా లేదు కదా త్రీ ఫోర్ డేస్ లో కదా ఫోర్త్ టైమ్ అతని దాంట్లో నుంచి నాకు ఫోర్ నాది అయిపోతది నీదే తీసుకుంటా ఆగు కొద్దిసేప్ ఆ
ఫోర్ టైమ్స్ ఆ బాయ్ టాటా